హలో
హలో మేడం
బావున్నారా
ఆ బాగునామ్ బాగున్నారా
ఆ బాగున్నా
ఆ ఏం చేస్తున్నారు మీరు
ఇదిగో ఇప్పుడే కర్రీ చేసినా, ఆడ పెట్టినా, కొంచెం ఇ ఈరోజు ఎండ తగ్గింది కొద్దిగా
అవునా మాకిలా అలానే ఉందిగ పుల్లుగుంది మాకు ఎందో అయితే
ఈ ఈ రోజు ఇప్పుడు చల్ల పడ్డది ఎందుకో మరి వా వాతావరణం అంతా చల్ల చల్లగా అయింది
అంటే వర్షమేమన్న పడ్డద మేడమ్ అట్
ఇంకా పడలే పడలే పడతది కావచ్చు వాతావరణం చల్లగా అయింది ఇ వాతావరణం కొద్దిగ చల్లగైంది
ఆ మాకీడైతే అట్నే ఉంది అంటే పక్కన సైడ్ ఏటన్నా వర్షం పడి ఉండొచ్చు మేబీ
పడతా పడ ఉండచ్చు ఫిష్ ఫిష్ చిన్నయితే ఫిష్ కర్రీ చేసి అడ వెట్టిన
ఆహా ఈ రోజు బట్టిరు వచ్చినాయ అటు సైడు
ఆ అయి మాకు రోజు వస్తాయి కేజీ త్రీ హండ్రెడ్, త్రీ ఫిఫ్టీ అంటే చాపను బట్టి రేట్ ఉంటదంట కదా
ఆహా అవునులేండి అలానే ఉంటది. అని కేజీ వన్ థర్టీయే కా మేడం
వంద నా
ఆ
మా దగ్గరలేవండి మా దగ్గర ఉండవు ఫోర్ హండ్రెడు, ఫైవ్ హండ్రెడు
మా దగ్గ మా దగ్గర కేజీ వన్ హండ్రెడ్ థర్టీ
అంతేనా అంటే మీకు కు చెరువేమన్న దగ్గర
అవునా ఉంది పక్కనే
అవునా
హ్మ్మ్
మాకు లేదు లేదు నాకు ఫోర్, త్రీ హండ్రెడ్ నుండి ఇగ స్టార్ట్ త్రీ త్రీ ఫిఫ్టీ మ్మ్ అంటే ఇక చాపని బట్టి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ కేజీ తీసుకున్నాం
ఒకే బమ్ ఎయిట్ హండ్రెడ్ హా
పొద్దున్న ఫోర్ హండ్రెడ్ పెట్టి మటన్ తెచ్చిండ్రు
ఆ మేడం
పొద్దున్న ఫోర్ హండ్రెడ్ పెట్టి హాఫ్ కేజీ మటన్ తెచ్చింది అ
ఆహా అది ఉండు ఇది రెండు ఉండి ఈరోజే
అయిపోయింది తిన్నం అ తినేసానం అయిపోయింది
ఎంత
ఆ అదే తర్వాత తర్వాత ఇప్పుడేమో చూసిండిన ఇప్పుడే ఇంకా మూత తీసి ఆడ పెట్టిన
పులుసా పుల్సు చేస్తుర ఎట్లా చేస్తుండ్రు మేడమ్ మీ సైడ్ ఎ ఎలా చేస్తురు అది
మా సైడా చింతపండు కొన్నిమో ముక్కలు బాగా ఉన్నాయి అనుకోండి కొంచెం ఉప్పు కారము నిమ్మా ర సమూ ఆ తర్వాత ఏది మక్కది పొడు మీర ఏమంటారు
మీ దేన్నీ మేడం
మక్క పొడి ఉంటది కదా కొంచెము దాన్ని కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ కాన్ట్లూరు కొంచం నిమ్మ రసము నిమ్మ రసము ఉప్పు కారము ఇవన్నీ కలిపి కొంచెం అఐదో చెంచాలు ఇఐదో చెంచాలు అంతా కలిపి నిమ్మక రసం పెట్టి ఒక అర్ధ గ గంట నానబెట్టి ఫ్రై చేస్తాం కొన్ని ముక్కలు డీ ఫ్రైలో పెట్టి కొంచెం చేస్తాం
అంటే ఇప్పుడు పులుసుల మసలు పులుసు మసులు నా ఇస్తారా డైరెక్ట్ డీప్ ఫైల్ లెక్కనే చేస్తారా
డీప్ ఫ్రై లాగా చేసేటది అది కొన్నేమో పులుసు పుల్సుల్నేమో ఉప్పుకారం నానబట్టిన తర్వాత ఇదా మంచం అందులో వేసేసి కొద్ది ఆ అ మసాల పెట్టాము. ఇక డైరెక్ట్ పోన్ వేసి కొంచం కొం ముక్కల చీటు అన్నంక పులుసు పోస్తాం. ఇది పుల్సుకైతే ఆ ఆ మీరు మీరేలా చేస్తారు
మేము అలానే సేం ప్రాసెస్ మాది కూడా అది ఒక కార్న్ ఫ్లోర్ అనేది మేము వేయము.
ఆ అదేస్తే ఏమయితది తెలుసా కొంచం మనం ము ఆహా చిక్కదనం కాదు అది ఉ ఉప్పు కారం మనం నూనెల్లో దేవుతాం చూడు ఉప్పు కారమూ ఎట్లా అందులో మొత్తం ఇదిగా స్ప్రెడ్ కాదు అన్నట్టుగా
ఆ స్ప్రెడ్ కాకుండా ఉండడాని కోసం వేస్తారా
ముక్కకు ముక్క అట్టనే మంచిగా కట్టుగా ఇట్లా డైరెక్ట్ వేసినాం. అనుకోండి ఉప్పు కారము నిమ్మరసము అవన్నీ పెట్టి, ముక్క చూడు నువ్వు ఆ నూనెల అంతా నూనెంతా బ్లాక్ అయిపోతది అబ్జర్వేషన్ చే
అవును అయితే ఇప్పుడు ఆహా ఇది వేయడం వల్ల అట్లా కాదంటరా ఉ మరి తిన్నార ఇదే నైటేనా ఇగ
ఉ తిన్నం
ఫిష్ కర్రీ ఉన్నాయిద ఇప్పుడు ఏస్తానే నైట్ వరకు మంచి టేస్ట్ ఉంటది తెల్లారి పోయ్
అవును
మొత్తం వండిడ్రా ఏమన్న మల్ల ప్రై చేసిర్రా
ఆ
మత్
లేదు లేదు లేదు మేం ఫ్రై చేసినా పక్కన పెట్టినా తర్వాత కొన్న పులుసు తినా
ఉ అదే మరి మొత్తం పులుసు అంటే అ బాగుండదు
ఆహ
మరి చుట్టుపక్కల ఎక్కడన్నా వర్షం పడ్డ గాలి ద్వారం గినం వచ్చిందా నైట్
ఏమో మరి ఇప్పుడే ఒక్కొక్క చినుక వస్తుంది ఇక్కడ వ ఒక్కొక్క ఒక్క చినుకు స్టార్ట్ అయింది వాతావరణం మబ్బులు మబ్బు నిండుకుంది
ఆహా వామ్మో మా సైడ్ ఏమో ఎండ మండిపోతు వత్తంది ఇంకా
అవునా
వడగాళ్లు వస్తున్నాయి బాగా వేడిగాలి
ఆ
ఫస్ట్ టైం మేము మీరు నిన్నడి దాకా బానే వ ఉండేది గదా ఇంకా మాకెళ్ళి వల్లే మరి మీకు వడ్ డ్డాక మాకు వడతదేమో
ఏం మరి అదృష్టం ఇగ అది
హా ఒక్క వాన గాదు వరుసగా రెండు రోజులు పడితే కానీ చల్ల పడదు ఇప్పుడు బడి పోయినా కూడా మళ్ళీ ఉబ్బుతది అంటే బాగా ఎండ కొడతాంటది ఇంకా ఉడకపోస్తా ఉంటది
అవునవును మీరేం కర్రీ చేసిండ్రు
త్రం టైంలో
ఏ వెళ్ళలే పిల్లల్ని అడ తీసుకోపోమన్న
నిన్న మీటింగ్ కెళ్ళిరు కదా ఎన్ని గంటలకు వచ్చిరు మేడమ్
ఆ ఇగ తొందరనే వచ్చినాం ఎందుకంటే నాకు ఆఫీస్ ఇటు వేరే కాడికి పోయే పనుండే వేరే కాడికి పోయే పనుండే తొందరనే వచ్చేసిన
మరి మీటింగ్ లోనే ఉన్నారా అనేసి నేను మళ్ళా చేయలే ఫోన్ గుడా
ఉ ఉ
ఇగా బిందుకి చేస్తే బిందు లిఫ్ట్ చేయలేదని ఇగా మళ్ళీ మీరు మీటింగ్ లో ఉంటారని ఇగ నేను అస
నేను ఇంట్లోనే ఉన్నాను ఎ నేను
ఇప్పుడు బిందు ఎక్కడ ఉంటది
బిందు మా పక్కనే ఉంటది
మీ పక్కనేనా ఆ ఒకసారి చేస్తానేమో పడుకున్నా అన్నది మళ్ళా చేస్తా అన్నది అసలు రీప్లేనే లేదు
అవునా
ఇప్పుడు ఓచ్ వచ్చిందాన్ని మనం యూజ్ చేసు కోవాలి గదా
అంతే అ
పనిబడా మనకు రావాలంటే రావు
కరెక్టే కదా
ఆ మనకు వచ్చేదే నెలకు ఒకసారి అలా దాన్నే యూజ్ చేసుకుంటే బెటర్ మనకి
ఏదైనా అంతే కదా హ్మ్ ఏదైనా గంతే
అట్లా నేను అమ్మాయితో మాట్లాడితే ఎక్కువ కొంచెం చేయొచ్చాను నేనంటే ఆమె రెస్పాన్స్ కాలే
అవునా
హ్మ్
ఆ
నా ఆమె ఎవ్వరికైనా వస్తది కదా ఇప్పుడు మన కోసం మనం కాదు కదా ఇద్దరం చేస్తేనే ఇద్దరికి వస్తది
అవునవును ఏదైనా
అవును
న్నారా లేదా మరి
ఆ తినేష్ న్నం మేము మధ్యాహ్నం ఇంత ముందే కొద్ది ఒక ఎంసేపు అవుతుంది ఒక వన్ అవర్ అట్లా అవుతు తుంది ఈ రోజు చికెనే తండే గదా
అవునా
చికెనే వేసిన
తే ఇట్లా ఫ్రై చేసుకున్నారా
ఆ ఫ్రై ఏ ఫ్రై యే చేసిన ఇగ వాటర ఏం పోయ్యలే
అంతేనా మరి ఫ్రై చేస్తే ఏమేస్తారు అందులో కొంచెం గ్రేవీ రావాలం
గ్రేవీ కోసం ఏం ముంది మె ఇది ధనియాల పౌడర్ ఉంటది కదా మేడం
ఆ
ధనియాల పౌడరు కొంచెం ఆనియన్స్ ఎక్కువ యేస్తాం
అంతేనా
ఎక్కువేస్తే అది కొంచెం గ్రేవీ టైపు వస్తది
ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్న ము
ఆ చిన్నగానే మరి రెండు మూడు అట్ల పడతాయి పెద్ద సైజి
ఆ
తనే మొం మొం ఫ్లేవర్ అనేది వస్తుది మనం ఇక అసలే ఒకడే ఇస్తే అది రాదు ఉ కారం అది ఈది ఏసి వేస్తే కొంచెం మంచిగా అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే బానే వస్తుంది.
అవునవును మేము అట్ అయ్యాము నేను అట్ క్లియర్ క్లియర్ నేను పై అయితే ఆనియను ఫస్ట్ ఆనియను ము క్కలు కోసి ట్రై చేస్తా అంటే ఇట్లా వేంపుట ఉల్ ఆనియను
వేంపి తీస్తారా
దంపి పక్కగా పెట్టుకుంటా
అదేంది లాస్ట్ లో ఎతరా ఏంది
ఆహా వేపు పక్కగా పెట్టుకుంటా వంపి మళ్ళీ మిక్స్ పట్టుకుంటా మే త్తగా
ఆహా మీరు అట్లా గ్రైండ్ చేసే
ఆ గ్రాండ్ జైస్ మళ్ళీ ఇప్పుడు ఆ మళ్ళీ ఆయిల్ పోస్తంగా చి
అవునులేండి అవునవును
ఇట్లో అల్లం పేస్ట్ వేసినాక ఈ గ్రేవీ వేసి మంచిగా మల్లొకసారి డిఫ్రై లాగా చేస్తా దాన్ని చేసి ఈ చి వేస్తా
అవునా ఇట్లా కూడా ఫ్లేవర్ వస్తుది మరి డైరెక్ట్ ఆనియన్ ఏసినా కూడా
వస్తుది గాని అదే ముక్కలు ముక్కలు టైప్ కొడుతుది ఇది ముక్కలు కొ గా ఆన్నట్టు మళ్ళీ టేస్ట్ టేస్ట్ వేరే ఉంటది ఆ ఆహా ఇది కూడా గ్రేవీ ఏమి ఉండదు. ఇట్లా పొడి పొడి చేసుకోవాలింటేనేో మూత పెట్టుకోవద్దు లేకుంటే ఇట్లా కొంచం. చెం గ్రేవీ లాగా కావాలింటకుంటేనే మూత పెట్టుకోవాలి
ఆహా అంటే ఇప్పుడు మనం గ్రేవీ లాగా వద్ అనుంటే మూత పెట్టు
ఆ అయన పెట్టొద్దు అంటే అంలనే మా గో గోలుచ్చుకుంటున్నా ఆ ఆ. దాంతోడు పొడి పొడి అయ్యి ముక్కలు పచ్చి పులుసు కావాలనుకుంటే మూత పెట్టుకోవదు అన్నట్టుగా
అంతేలేండి అట్ల అయితేనే వస్తది కావచ్చు
చికెన్ ఫ్రై చేసుకుంటే కంపల్సరీ పచ్చ ప
పచ్చిపుులుసు చేసినాం అవును మేము కూడా పచ్చి పులుసు చేసినా ఇక లేకపోతే అది తినడానికి కరాదు ఏ మీరు అన్నట్టు గ్రేవీ మాడలు కొంచెం కావాలనుకుంటే అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళా ఉల్లిగడ్డలు ఇట్లా గ్రేవీ, ఒక ఉల్లిగడ్డలే అట్లా ఏంపి గ్రీవి ఎస్
నేను ఒక ఉల్లిగడ్డ వేయను దాంట్లో కొంచము కొబ్బరి ఉంటది కా ఎండు కొబ్బరి కొబ్బరిమా సన్న వెయ్యం వెయ్యం ఎండు కొబ్బరి కూడా సన్నగా గీరి ఉల్లిగడ వేయించి వేయించు కుంటాం కదా పోయి మీద ఉనపుడే ఫుల్ ఉ కొబ్బరి ఉం ట యే కదా కొబ్బరిని కూడా నూనె లేయించాలన్నట్టు ప పచ్చి వాసన రావద్దు కొబ్బరి మనం కూర వేసినప్పుడు దాన్ని కూడా కొంచెం రెండింటిని వేయింపి పక్ పక్క పెట్టుకొని మళ్ళీ చేస్తా అప్పుడైతే ఇట్లా పచ్చి వాసన రాదు
మరి ఇప్పుడు కొబ్బరి వేస్తే మళ్ళా తగ్గునే ఏమన్నా వస్తా అని మేము కొంచెం వేయం లాస్ట్ లో ఇస్తాం పౌ
ఆ ఆ
పౌడర్ లాగా వేసి ఉంచుతాం అన్నట్టు
ఆ
అర్లా ఇస్తం మీరలా మీరి ఇంకేమన్నా ఏస్తారా అందులో ఎక్స్ట్రా యాడ్ చేయడానికి
ఏం చెయ మల్ల మల్లిపాయ పేస్ట్ కొంచెం ఇలాచి లవంగు అవన్నీ వేస్తాం ఇక
ఆ మీరు ఇవి మసాలాలు మల్ల విడి మసాలాల వేస్తారా, లాస్ట్ లో డైరెక్ట్ పౌడర్ విడి మసాలాల వేస్తారా
ఓకే అండి
ఒక నిమిషం ఉండండి మేడం
ఓకే అండి
అదే మరి ఇంకేం చేస్తారా అని తెలుసు
అదే అదే ఇట్లనే ఎస్తాం